ఆ చెప్పండి అది చూసిన వెంటనే రి అప్లై ఇస్తాడా లేకపోతే చూసి లీవ్ ఇట్ చేస్తాడా
ఒక రోజు నైట్ చాలా అర్జెంట్ ఉన్నాయి అంటే నన్న ఒకటి చాలా సతా నైట్ టైమ్ లోనే టెన్ ఆర్ టెన్ మేబి టెన్ ఆర్ నైన్ మేబి అంతే నైన్ థర్టీ కూడా కాలేదు ఆ టై లో నాకు నేను ఒకరికి అమౌంట్ ఇవ్వాలి అసలు వాళ్ళ ఏమి గుర్తు చేయలేదు నాకు అమౌంట్ ఇవ్వాలి అనేసి ఇవ్వు అనేసి వాళ్ళు ఏమని నన్ను అడగలేదు
ఆ
టెన్ థర్టీ వాళ్ నాకు నైట్ టైమ్ లో కాల్ చేస్తా ఉంటే అది నాకు చాలా నరకంగా అనిపిస్తుంది అన్నమాట
ఎంత
ఎంత అని చెప్పను మెన్షన్ చేయను అది ఒక నరకంగా చనిపించింది అంటే మేబీ వాళ్ళు అమౌంట్ గురించి నేను వాళ్ళని మాట్లాడ మాట్లాడాల్సి వస్తుంది కావచ్చు అనేసి నాకు చాలా ఇబ్బంది కనిపించింది నా దగ్గర ఆల్మోస్ట్ అమౌంట్ ఉంటాయి బట్ ఏంటంటే ఆ సిచువేషన్ లో నా అకౌంట్ లో లేదు
ఓ
తనకి మెసేజ్ పెట్టాను తను చూసుకున్నాడు అంట ఏంటంటే తను రీప్లా ఇవ్వలేదు మళ్ళీ మార్నింగ్ ఏమన్నాడు నేను చూ చదుకోలేదు నేను చదువుకోలేదు అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఆ ఒక ఆ విషయం లో నేను నైట్ అంతా నేను బా బాధపడిందంతా తనకు ఒకే మాటలో తీసేసాడు కదా
మరి ఎన్ని మాటల్లు అన్నాలి
ఒకే మాటలో ఆ ఏంటంటే ఆ చూడలేదు నేను చూసుకోలేదు అనేసి నేను ఎంత ఫీల్ అయ్యాను అక్కడ ఆ సిచువేషన్ నిన్న నైట్ అంతా నేను ని ఎంతా నేను ఎప్పుడైనా తనకి తన ఒక మాట అడగగానే తన మాట మీద నేను ఎప్పుడు నిలబడతాను అసలు ఎప్పుడు దాటను కొంచెం ఆటు ఇటు తనకి హెల్ప్ చేసాం హెల్ప్ చేయడం మాత్రం పక్కా
పక్క
అలా అంటేది నేను నేను హెల్ప్ అడగడం ఏంటి తన దగ్గర తను కేర్లెస్ ఏంటి అని తనైట్ అంతా నే నేను బాధపడుకుంటూనే ఉన్నా నేను ఇప్పుడు కూడా అది మర్చిపోలేకపోతున్నా
ఉహు
సిచ్యువేషన్స్ అలా చేంజ్ అవుతాయి మనుషులు ఇష్టపడ్డ వాళ్లు ఏమైపోతారు అబ్బా
అది మీ మైండ్ సెట్ మరి అడా చూసిందో చూడలే అని మీకు కాన్ఫిడెన్స్ తెలియదు కదా చూత్ ఎందుకు రిప్లై ఇవ్వడు ఇంత క్లోజ్ ఉండి అన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ దగ్గరనే ఎందుకు చూడడు ఉంటే ఉన్నాయని చెప్తాడు లేకపోతే లేవ అని చెప్తాడు తడు దానికి ఎందు
అంటే ఆ చూసి కూడా రిప్లై ఇవ్వకపోయేసరికి నాకు పోయ
అదే చూసి రిప్లై ఇవ్వలేదంటే చూడలేదని అర్ధం చూసుంటే ఉన్నాయో లే ఎవో మరెవరని అడిగి అన్నా అని కూడా చెప్పేవాడు
మళ్ళీ మార్నింగ్ చేసింది నను అడుగుతా ఇస్త ఇస్తా ఇస్తా అంటే ఇ నాకు ఎందుకు ఆల్మోస్ట్ నేను ఇచ్చసాను నాకు నాకు ఆ నైట్ లో నేను చేస్తే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేని తన్ని ఎందుకుగా ఎంచుకున్నా అంటే వేరే వాళ్ళ దగ్గర అడగడం ఎందుకు
ఇప్పుడు మీకులా అయితే అడిగిన వెంటనే ఇస్తారు అప్పులాగా తన కూడా ఇస్తారు అప్పలాగా సో నువ్ అడిగిన ఇప్పుడు తను కూడా అడిగయచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడైనా తనకి ఇస్తా అంటున్నారు కదా ఇది చాలానే ఇస్తా అని అంటున్నారు అట్లాంటప్పుడు ఆ అమౌంట్ దగ్గ ఎందుకు ఇబ్బంది పడతాడు అరే ఇప్పుడు నేను ఇచ్చినా కూడా తన తర్వాత తను ఇస్తది కాబట్టి నాకు ఆ పెద్ద అమౌంట్ అది కాదు కాబట్టి నీ ఇయ్యగలుగుతా అని ఇచ్చేయచ్చు
లేదు
ఉమ్
అంటే ఓకే నేను తర్వాత అర్ధం చేసుకున్నాగానే అది మైండ్ లోకి ఎళ్ ళ్లట్లేదు అది
ఉమ్ ఏ సిచ్యువేషన్ అయినా అర్ధం చేసుకుంటే ఇలాంటియి ఏముండవ్ మైండ్లా
అర్దం చేసుకుంటున్నాను కాబట్టి
అర్ధం చేసుకుని ఉంటే ఇంకా మైండ్ల రాదు మళ్ళీ మళ్ళీ మాట్లాడరు దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోలే అని అర్థం
అదే త థాట్ వస్తుంది తను మాట్లాడినప్ ప్రతిసరి ఏదైనా సిచ్యువేషన్ లో అదే గుర్తుకస్తుంది ఆ అంటే మార్నింగ్ టిఫిన్ చేసాం
ఉమ్ ఏం కురా ఏం టిఫిన్
టిఫిన్ చపాతి ఆలు
మటనా చికెనా బోట చీ ఇవాళ ఎవాలన్నా ఆలు తింటారా వెనస్డే చికెనో మటనో తినాలే
చికెన్ మటన్ నైట్ అయిందండి మటన్
ఓకే మటన్ సూపున్ టైప్ పోవ్ గదా మటన్ సూప్లా ఆ చపాతీ నాణపెట్టుకొని ఓ బి ర్యాని మాగ్ లేదా బిర్యానీ
బిర్యానీ కాదు పులావో మటన్ పులావో
మటన్ పులావో బిర్యానీయో మటన్ సూపో మాక్ లేదా
ఉంది ఆల్వేస్ వెల్కమ్ ఉమ్ రండి
రండి రండి రండి దయచేయండి
ఎప్పుడెళ్తర్ మరి అమ్మవాల్ ఇంటికి
ఎళ్తా అండి ట్వంటీ సెకండ్ కి నా బర్త్డే ఉంది ఆ రోజు ఎళ్తా
ఓ అవునా అడ్వాన్స్ హ్యాపీ బర్డే
థ్యాంక్ యూ పార్టీ ఇస్తారా అండి
అవునా ఇస్తారా మాకు ఇస్తారా పార్టీ
ఇస్తం
అవునా ఏమి ఎం స్పెషల్ ఏంటి మరి ఆ రోజు
మీకేం కావాలంటే అది
నిజమా పక్కా ఉహు సరే
ఉమ్
ట్రై చేస్తా
చెయ్యండి
ట్వంటీ సెకండ్ మా వోడు కూడా మా వోన్ది కూడా బర్త్డే ఉందండి
అవునా
అవును
ఈసారీ మొత్తం నా పిల్లే ఖర్చు పెట్టుకుంటుంది
అవునా గ్రేట్ అయితే మీరు ఆ మరి తన బర్త్డేకి పెట్కుంటారా
పెట్టుకుంటా నాకో ఛాన్స్ అస్తది నేను సెటిలైత అప్పుడ్ నేను పెట్టుకుంటా ఉమ్
సెటిల్ అవుతారు తర్వాత పట్టించుకోరు అలా ఉంటారన్నమాట మైండ్ సెట్
సున్నాం రాయా అండి నేను
చాలా మందిన్ చూసామండి మేమ్
అలాంటి వారు కాదండి నేను చాలా మందిన్ చూసుంటారు కనీ నన్ని చూసుండరు కదా
చూసాను ఎందుకంటే నేను ఎక్స్ కి చాలా హెల్ప్ చేసాను
మీ గురించి ఎవరు అడిగారండి
నా
నేనైతే నేనైతే మా నే నీకు దొరికినోళ్ళు ఏసొంటోల్లో గాన్ నేనైతే మా పిల్లని మోసం చెయ్య లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా లైఫ్ లాంగ్ ల ఒకవేళ నేను రిచ్ అయినా తనకి ఏమన్నా అవసరం వచ్చినా అంటే మనీ ప్రాణంగా ఏం రాదనుకోండి అది రావద్దనే కోరుకుంటా వేరే విషయంల ఏం ప్రాబ్లం వచ్చినా తన ముందు నేను ఉంటా నాతో అయ్యేంత వరకు నేన్ చెత్తా
అదృష్టం ఉండాలి అలాంటి వాళ్ళు దొరకాలంటే
అది నా వాళ్ళ అయితదంటే నేను ఇషిపెట్ట ఇగ అది వే రేలా వేరే వాళ్ళ అయితదంటే ఉమ్
ఉమ్
నా వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాకుంట ఉంటది అంటే అది ఏ పనైనా నేన్ చెత్తా
ఉమ్ దొరక లేదు
అంతే కదాండి తనకు నేను హ్యాపీనెస్ ఇవ్వకున్న పర్లేదు కాకపోతే నేను బాధ ఇవ్వలేను నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి గొడవలై అది ఇవ్వలేను
అవునా అలా ఎందుకు జరుగుద్ది అలా ఏం జరగద్లే
చెప్తున్నా కొన్ని చి కొన్ని సిచ్యువేషన్లా కొందరత్తరు మధ్యలకి కొందరు మధ్యలకచ్చి మెసేజ్లు చేసి మా ఇద్దరిని విడకొడదామని చూత్తరు ఏమో అచ్చినప్పుడు కొంత కొంతమంది ఏం చేస్ రంటే ఆవేశం తోటి పోయి వాన్ని కొట్టడం తిట్టడం చేస్ ఆది గొడవ ఇంటి దాకా ఎళ్తది అవునా అలాంటప్పుడు నేను కాముగుండి నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉన్నాననుకో ఆ గొడవ అంతట్తో ఆగ్ పొద్ది అది ఎక్కడి దాకపోదు లేదు వాడు నాకే మెస్ చేత్తారా మమ్మల్ని విడగొడతడా నేను పోయి వన్ని నాలుగు తన్నిన్ననుకో అద్ తలగరాని చోట తలిగి వాడు హాస్పిట్ల పడ్డాడనుకో అది కేసు అయితే ఎవరి మీద వస్తది మ
ఇంకో విషయం కూడా ఏంటంటే అమ్మాయి లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే అంత దూరం వెళ్ళాలి
ఎలా ఉన్నా లైఫ్ లాంగ్ ఉన్నా లేకున్నా నాతో నాతో ఉన్నన్ రో రోజులు నాతో హ్యాపీగా ఉండాలి ఈ గొడవలు అవన్నీ తనకు తెలియద్దు ఇప్పుడు నేను కొట్టి నాకేమన్నా అయింద ఒకవేళ నేను కొట్టలేకున్నా వాడే నన్ను కొ ట్టింది అనుకో నాకేమన్నా అయిందనుకో అప్పుడు ఎవరు బాధపడతారు
అమ్మాయి బాద పడ్త్
ఎందుకు ఆ బాధ ఇవ్వడం నేనే నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎవరికె ఎ బాద ఉండది కదా
ఏ మీక్ కోపం ఎక్కువ నేన అయితే ఎందుకు మరీ మీరేం డైలీ రొటీన్ ఫుడ్ లో ఉప్పేక్కువ తింటారా
డైలీ రోటిన్ ఫీడ్ లో ఉప్పు ఎక్కువనే ఉంటది కారం ఎక్కు
అవునా
ఎదుటి వ్యక్తి నా ముందు ఉండి సీరియస్ కోపం తెప్పించడానికో ప క్కా వానికి తన్నులైతయ్ ఆ ఫోన్ల వీళ్ళన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా
తగ్గించుకోవాలి
ఉం కోపన్ తెప్పియద్దు నైన్టీ
తెప్పించే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం కంట్రోల్ లో ఉండాలి
ఉం అళ్ళు తెప్పిత్తలంటే వాళ్ళకొకసారి ఒక దెబ్బ పడితే ఇంకోసారి తె
అలా ఏం ఉండదు ఇదిగో వెయ్యి మంది వెయ్యి రకాలుగా ట్రై చేస్తానే ఉంటారు కుప్పం తెప్పించడానికి మీర్ చాలా డిస్ ష్టబ్ అవ్వాలని చాలా ఇదిగా ఆ సో అలాంటప్పుడు మనం పీస్ఫుల్ గా ఉండడమే
ప్పుడు ఒక్కరినిది తన్నినం అంటే అ వెయ్యి మంది
అలా తన్నడంలో అది క కరెక్ట్ కాదు
మరి ఏది కరెక్ట్ వాడు కూపం తెప్పి వాడు కోపం తెప్పిత్తన్నని చెప్పి మనం కూడా
వాడు రెచ్చగొడుతున్నాడని మనం రెచ్చిపోవద్దు కదా
అది కొంచెం టైం వరకే ఉంటది ఇప్పుడు ఆడ అంటండని చెప్పి సరే ఒక నిమిషం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాగండి వాడు మన పక్క నుండి మెల్లగా పొడు త్తండు పినిస్ తోటి అడు పొడుత్తాండు లే ఎం గాదు లే పినిసేగదని చెప్పి మనం లైట్ తీసు కుంటాం ఆడు సెకండ్ టైం ఏం చేత్తడు గుండు పినిస్ తెత్తరు అయనమాన ఏమే మనం ఏం గాద్ లే కోపస్ తాట్ టైం ఏం చేత్తడు మొలే తెచ్చి పొడుత్తడు అప్పుడు గూడా ఉకుంటావా ఒకసారి ఒకసారి మనం రివర్స్ అయితే ఏమైతది అడ పినిస్ కాన్నే అగు
తొందరగా పట్టకూడదు తొందరగా తొందర పడకూడదు ఒక టూ త్రీ టైమ్స్ చూసిన తర్వాత అలా ఎం ఉండదు
గో ములదాక అచ్చిన తర్వాత గొడవ బాగా పెద్దగయిన
గడవ ఇం అంత పెద్దగెం కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఓపికనేది చాలా
అదే చిన్నగా ఉన్నప్పుడు ఆపెత్తే పనయిపోద్ది కదా పెద్ద గొడవ కాదు కద్
ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఓపిక లే ఉండకూడదు అనేసి మీరంటున్నార నా విషయానికి వచ్చేసరికి నేను చాలా ఓపిగ్గా ఉన్నాను
ఉ అది మీ అదృష్టం దేవుడు అందరికిీ ఇయ్యడు అన్ని ఇవ్వడు కొందరికి ఓపిక ఇత్తడు కకొందరికి కోపాలు ఇత్తడు అందరు ఓపికతోని ఉంటే ఇక దేశం ఎట్లా ముందుకెళ్తేరు చెప్పు
నేను అదే అంటున్నా కోపడతే
గాంది తాత్లే కారు కదా
ఇష్యూ నేన అంతా ఏం కాదు
భగత్ సింగ్ భగత్ సింగ్ కూడా ఉంటాడు సుభాష్ చంద్రబోస్ కూడా ఉంటడు అచ్చి నన్న బోడు బనే తోడు ఉంటు టాడు ఒక చెంప మీద ఇంకో చెంప చూపి అంటాడు ఒకడు వోయి పొడుసు చూడు ఉంటాడు
నా సిచ్యుయేషన్కి వచ్చేసరికి ఓపిక ఉండాలి ఓపిక ఉంటేనే అది లైఫ్ బాగుంటది
హు నోపిక ఉండాలి
ఆ ఆ ఉండాలి ఉన్ ఆ ఉన్నంత వరకే ఉండాలి అది కూడా నిజం నేనే ఏమంటున్నా ఉన్నంత వరకు ఓపిక ఉండాలి తర్వాత ఒప్పిక బట్టకూడదు
కట్టకూడదు ఒక లైన్ గీసుకోవాలి ఏ లైన్ దాటిండి అంటే
కదాం దాన్ని డ్రా ఏద ఏం జేయాలో దాని తర్వాత ఆలోచించాలి నేనయితే అంతే ఒక ఓపిక బట్టే అంత వరకే పడతా
ఆ
చూస్తా ఏంటి ఈ మనిషి ఏంటి అనేసి చూస్తా వెళ్లి తర్వాత నేను ఒకవేళ వద్దు అనుకుం అ ఇగా ఇంకా అంతే ఇంకా ఇంక లైఫ్ లో ఇంకెప్పుడు కనబడను వాళ్ళ అవసరం లేదు